ఫోనే
స మీ
అ
అలో
అలో ఏం జేస్తున్నారు
ఏం లేదు చింతకాయ గింజలు తితన్నము తిన్నరా
ఆ తిన్నము మధ్యాహ్నం తిన్నాం మీరు తిన్నరా
ఆ తిన్న
కురొందినవు
నది తోటకూర టమాట
తోటకూర టమాట ఆ పోయి వచ్చిరూ
హ అందల్ బాగా ఊడ్తనేే ఆ
ను పిల్లల్లో వైరా
ఆ మా బుడ్డోడు ఒక్కడే ఆ ఇంటి కాన్నే ఏసినా పాప్
చిన్న పడు చింతపండు ఎక్కడ తెచ్చిన్రు కొనుకొచ్చిరా చెట్లకేనా
మా ఇంటి పక్కనోళ్ళు దులుపుతే పోయినా ఎరడాని పెట్టిరింతా
ఉహ్
ఇంగదే ఆ బానేంది
మామిడి చెెట్లు ఉంటాయి మీ సైడు
ఆ ఉంటాయి బానే ఉన్నాయి
ఈసారి కాశీనాయి మావిడికాయిలు మా
మాయే రెండున్నాయి ఆ బా అంటే మామూలుగా కాసినగానీ రాలిపోతాన్నాయి కొన్ని కొన్ని ఏమో ఇగ కొంచెం పెద్దగా అయితన్నాయి
హ్మ్
హ్
ఇంకేం చెప్తానవ్
అక్క ఏమున్నది ఇగ లే ఇయ్యాలనే స్టార్ట్ చేసినా చనా ఉన్నది చిరాకు పెడతాంది కానీ ఏమో తీయపోతే మళ్ళీ ఇగ అట్నే ఉంటది కదా అని
తీయ్యకుంటే అట్నే ఉంటది మళ్ళా ఆడుకు వాడు కోడానికి మళ్ళ అప్పటికి ఇబ్బంది అయితది కిలోకు ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు అమ్ముతారు
ఆ
హ్మ్ మల్లా అప్పటికి మనకే ఇబ్బంది అయితది తీయకుండుంటే
ఆ అదే ఇగ కొంచెం కొంచెం తిద్దం అని మా ఇంటి పక్క టీవీ పెడతే అక్కింటికి కొచ్చినా కూసున్నా ఇగ
హ్మ్
ఏం లేద్ నాది నాకు నిన్నటి నుంచి పన్ను నొప్పి
అయ్యో
అసలు వష పడ్తలే ఏమన్నా తింటే గోసైతాంది ఇగ హాస్పిటల్ పోదం అనుకున్నా ఇగ ఆ పన్ను కొంచెం పగిలినట్టయి మొత్తం రెండుటి మధ్యల సందోచ్చింది
అయ్యో అల్లా మస్తు ఉంటది గోరంగ నొప్పి చెత్తది అది
ఆ ఇగ అల్లా ఏమన్నా ఇర్కతే ఇగ గోసాయితంది ఇగ గదే పోవాలే ఇయాల పోదామంటే ఇగ అయిన పని మీద వరంగల్ పోయింది
హ్
ఇగ ఒచ్చినంక రేపు అన్న పోయిరావాలే
పీకిచ్చుకో పీకించుకుంటే ఏ రంధి ఉండదు పీకీయకపోతే దాంట్ల ఏదన్న ఇరుకుతా ఉంటే గదేమో పొత్తారు గా అల్లా ఈ టేబు లాంటిది ఏదో పొత్తరు కదా
సిమెంట్ ఎత్తరటగనీ అది ఎత్తే కూడా పన్ను డామేజ్ అయితదని అంటల్లూ
ఆ
మళ్ళ అద్ జేయవట్టి ఇంకో పన్నుకి ఇన్ఫెక్షన్ అయితది
హ్మ్ మళ్ళ ఇంక అల్లా ఏదన్న ఉన్నా
ఉ అయితే మందు పొత్తే పురుగులు పడతాయాటగని భయం అయితాంది
ఆ మళ్ళ ఏమన్నైతే మళ్ళే ప్రాబ్లమ్ అయ్
ఆ అదే అనే నాక్ కొంచం ఇగ మళ్ళీ ఎట్లా అంటే నటూ నటూవైద్యం అంటే కొంచం భయం ఉంటదిగా
హా అవును సప్పుడేక పికిచ్చుకో మా అమ్మ గుడా గట్ నే పండ్లతీపి లేత్తే మూడో నాలుగో పీకిచ్చుకుంది అమ్మ అయితే
నాయ్ దవడ పన్నే ఇగ పీకాలిగా నీనే చినచినగా ఊప్తాన, ఊప్తాన ఇగ రోజు ఇంత కొంచం ఊప్ తెరుగుతదేమో అంటే, అస్సలే కదుల్తలేదు అది.
ఆ వేరేగా కదులుతది గా దవడ పన్నూ.
ఉమ్మ్.
అవును గోరంగా ఉంటది ఇబ్బంది. కాదు దాంతోటీ, ఇట్లా అంటే, ఈ డబ్బుడుకం అంటారు జూడు, దాన్ని వేడి చేసి లోపల కాల్తరుగా.
ఏమ్మో అదే. మాకెవరు చెప్పలే అట్లా.
అట్లా కాల్తే నొప్పీ తగ్గుతది. మా అమ్మ అట్నే జేసేది అప్పుడు. అంటే బాగా ఇబ్బంది అయినప్పుడే పీకించుకుందామే. ఓ చాన్ రోజుల దాంక అట్లనే ఉన్నది. అలా వేడి చేేసినప్పుడు తగ్గేది పన్నూ.
నేనూ ఆమ్, వేన్నీలలో ఉప్పేస్ కొని, పొద్దుగాల పుక్కిలిత్తే, అసలు జివ్వు గుంజుతాంది ఇగ.
ఆమ్.
ఉమ్.
అల్లా. ఆ ఎట్లా అంటే అల్లదీ, పత్తి తోటీ ఇంకా, లైట్మెంట్ పెట్టి, పెడత్. తర్ గదా అట్ల గుడా. జాన్డ్బామ్ లాంటిది పెట్టి పడ్తరు.
ఏమో ఇగ. అది గనీ. ఇగ మా బుడ్డా అప్పుడు, ప్రెగ్నెంట్ టైమ్ లో ఇట్లనే అయింది. అప్పుడు నొప్పి తోటి ఇగా
ఊ మీ చెల్లెక్ గుడా, అట్లనే అయిందిగా.
ఆ పుక్కిలిచ్చేది ఉంటే, అదే పి పుక్కిలిచ్చేది.
ఊ మీ చెల్లెక్ గుడా అట్నే అయిందిగా, గోరంగా అయింది.
ఏమో మాకు అంద్, మా తమ్ముడు గూడా అంతే పిప్పళ్ళు. ఇప్పుడు ముగ్గురికి అదే పరిస్థితి.
ఓ అవ్వా.
ముప్పైదు వచ్చేసరికి, మాపన్లు ఉడ్తయ్.
ఏట్టు. చికెన్లు, మటన్లు అవీ. మంచిగా వండితే అమ్మా తినాలె అనిపిత్తదీ. కతం అది చూసే వరకి కర్పునిండిపోతది ఇగ.
నాక్ ఇప్పుడే మెత్తటి తింటే దవడలు గుంజుతాఉంటాయి. ఏమైనా బొక్కలే అట్టట్ట నముల్తా. అబ్బే మెత్తటీ అసలే తినబుద్ది కాదు. మా బేబీ ఏమో మెత్తటియే తింటది.
ఊమ్మ్, ఆమె మెత్తటి తింటది. నాక్ బొక్కలే ఇష్టం బాగా, చికెన్ల.
బొక్కల్ తింటా.
బొక్కలల్ల మూల్గా ఇష్టం.
ఉమ్మ్. నాకు ఒక లెగ్ పీస్, ఒకటి ఉంటే జాలిగ.
అవును సేమ్ నాది గూడా. ఇప్పుడు ఎప్పుడన్న చికెన్ కొట్టిచ్చుకోచ్చిన్నఅనుకో. ఒక లెగపీస్ గొట్టుగొని ఓత్తడు. ఆ ఒక్కట్టి తింటే ఇగ అం, ఆ తింటే ఇగ మళ్ల . ఇగ మళ్ళా మార్కు కూర ఏసుకునుడు ఉండదీ, మళ్ళ తర్వాతకి చికెన్ తినుడు ఉండద్. ఇగ అదే లాస్టూ, అదే ఫస్ట్ అయ్
ఊమ్మ్. అట్లయినా గుడా, మళ్ళా పా లెగ్ పీస్ మెత్తది దీయను, తినను. ఏమైనా లో, పైన పైనదంతా మా ఆయనకి ఏసీ, లోపలదో
ఉహు అట్లా బాఅన్పిత్తది.
ఉమ్మ్.
ఆ గుజ్జు లాంటిది, టేస్ట్ ఒత్తది.
హుమ్మ్. ఇంకా ఏం కర్రీ వండిన్ర్, ఎక్కువ తినమ్ మేమ్. మట్టన్ నాకు అరగదు ఒకసారి తిననికి అరగాలే నాక ఎక్కువ పడదులే అదిగాని చికెనే బాగా
చికెన్ ఏ
నేను చాపడు ఉంటడి చాపడు
నేను చేపలు బాగా తింటా నేను
మ్మ్
అలు ఈ మూలు కలు తింటావు బాగా మూల బొక్కలు బాగా ఇష్టం
మ్మ్ అ కొంచెం అవుతా గాని యి అసలు ఈయల ఫంక్షన్కి పోయారట కదా
హ్మ్
ఆ మల్లంపళ్లికో ఫంక్షన్ పోయరాడా బేబీ వాళ్ళ
ఆ పోయిరు పోదున్న బస్ పోయిరు
మ్మ్ అదే అయిపోయింద ఏమో రానినేదంటే ఏమో నకుతెల్వదు నేను చూలే చేయలే ఫోన్ చేయ్యలే అన్నది
ఏంటిది అర్థం కాలా
ఆ అరి నీ టాస్క్ అయిపోయిందా అంటే ఏమో తెలిదు నాకు మరి అయిపోయినాలే మాట్లాడిందికోవచ్చు అన్నది
ఆ ఇపోలే అప్పన్ అప్పడి నుంచి జయలేదు ఇగా నేను వేరే పని మీద ఉన్నా కా గా చెయనే చేయలా హ్మ్
మా తమ్ముడు కూడా ఎంతసేపు చేసాడు చార్లు వానీ కూడా అయిపోలేదట
ఆ
ఆయన మూడు సార్లు చెస్తా మాట్లాడినే ఇక ఖాళీగానే ఉన్నా చేద్దాంలే అనుకుంటే ఇక ఏ ఎవర అయినా అయిపోయినాడు మొన్నటి నుంచి చేత్తనే ఉన్నారు కదా అ
ఆ నిన్న అసలు లేడు నార్ల పురువేను
మాది
నేనే చేద్దాం అనుకున్నా నిన్న సాయంత్రం చేద్దాం అనుకుంటే మళ్ళీ ఏమో బిజీ బిజీ ఉండొచ్చు అన్నట్టు చేయలేదు నువ్ ఎప్పుడు ఫ్రీ ఉన్నదా మరి ఎట్లు ఉన్నదా అన్నట్టు ఫోన్ చేసిను ఇగ
ఫ్రీయే ఏమి ఉండదు కాని కొంచెం నాకే ఇ పన్నొప్పి తోటి మధ్యాహ్నం పన్నెంటికో నైలు వేసి బట్టలు పిన్డిడిన
ఈ లోగా మా పిల్లలు లేసిరు ఇగ వీళ్ళతోటె అయితా
పోయరు వాళ్ళు సాయంత్రం బసుకొత్తన్నారు మరి వస్తుందొ రాదో తెల్వదు ఇగా
ఆ
నిన్న మీ షాప్కి పోయినం నిద్దరం కలిసి
పసరాకా
కాక ఇక్కడనే ఆ చిన్న షాపు ఆ డ్రెస్ తీసుకుంటద బర్డే నాటగా బర్డే ఫంక్షన్ పోతుందటాగా
హ్మ్ సీర ఏదో తుప్ప చీర పెడితే అట్టాంటిదే తీసుకుపోతా అని అన్నది
ఆ
గట్టాంటి వెడతు అది నేను కూడా అది తేచ్చాకా అది ఇలాంటివి తీసుకొ పెడతా వంత కొంత అని అనుకుంటే ఆమె ఏదాన్న అన్ననంటే కటదు ఇగ
ఆ
దివన్ చెమ్మటే
ఆహా
మనకు ఇక ఏదాంతం పోదే ఉన్నతి అని మనం ఉండదు కాని దానికి బాగుంటుది అసలు
ఆ
అ మాట్లాన్నా కూడా మేము ఎట్టినడే తట్టుకుంటాం కానీ పాపం అయితే నేర్చలేయ
ఆ
ఏడు సుడు మళ్ళ ఒక తాండదిిక
పోయిరు వాళ్ళ వాళ్ళు ఏరాలు కూడా మోస్ అయితే
వాళ్ళ అత్తమ్మా వాళ్ళు అందర పోయి
నిన్నను సాయంత్రంంగా మీ అందరం ఊడైతేట్టుందని అన్నది అళ్ళ ఇరాలి ఇంట్లో ఎళ వరాలా
హ
హ ఆ అ
ఇంకా ఇం కూడాడు ఉండేరు మరి
నేను పొద్దున పప్పు ఉండిన ఇప్పుడు మళ్ళా ఈ ఆ ఆడ బిడ్డళలు షాపలు ఇదే ఈ బుడ్డ వరకల వాళ్ళు ఇచ్చేది
ఆహా
అీ
మీ ఆడు మీ సొంత ఆడబిడ్డపిల్లలే కదా
ఆ ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి
ఆహా
ఆ
మీకిద్దరబ్బాయిలు
ఆ
మరి ఇం ఇంకో ట్రై చేయకపోయారా అమ్మాయి కావాలి
ఆహా
ఇ ఇద్దరికి ఎక్కువంట
ఆ ఈ రోజుల్లో మనం చేసచ్చి మన పనులకు
హా మళ్ళ మనం జాతలేమ కాని వాళ్ళకి బోస పడాలిగాలో ఎర్ర్రి ఎవ్రి
ఆ
అ అయిపోయిందా డ్రెస్సులు కు జాకెట్
రోజు సాయం అయింది ఇంకా పక్కలెత్తే ఇది అయిపోయినట్టు సాయం పనే మొత్తం పూర్తి అవుతుది
అంటే పెళ్ళి ముందే నేర్చుకున్నాను
ఆ పెళ్ళకుండే నచ్చింది
ఓహ